హలో నమస్కారం అండి నమస్కారం అండి
బాగున్నారా
బాగున్నారా ఆ బాగున్నా మేడం
బాగున్నాం మేడం మీరు కూడా
ఏం చేస్తారు మేడం
ఏం చేయట్లేదు మేడం ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయిపోయింది కూర్చొని ఉన్నా మేడం మీరేం చేస్తున్నారు
మేము కూడా మాది కూడా వర్క్ కంప్లీట్ అయింది మేడం మేము కూడా ఖాళీనే ఉన్నా కూర్చొని
ఉ ఇంకేంటి మేడం విశేషాలు
ఆ ఏముంది మేడం ఈ రోజు వాతావరణం చల్లగా ఉంది
మాకి ఇక్కడ వాతావరణం చల్లగా ఉన్నా ఇక్కడ ఆ పొద్దున నుంచి సాయంత్రం వరకు వేడి ఉంది మేడం ఎక్కువ
అవును మేడం
ఎండ తగ్గినా కూడా వేడి ఎక్కువ ఉంది అన్నట్టు
ఆవును మేడం అంటే ఇంకా రెండు మూడు వర్షాలు పడితే ఇగ అంత వెదర్ చల్లగా అయిపోతంది ఇగా ఇన్రోలు బా ఎండ గొట్టింది గదా మేడం బాగా అది వేడంతా బోయేసరికి
క్వా ఆ ఆ
అ కొంచం వేడి లోపల ఉండి వేళ్సరికి మంచి కూల్ అయిపోతది ఇంకా రెండు మూడు వర్షాలు పడితే గదా మేడం
రెండు మూడు వర్షాలు పడితే మళ్ళీ లోపలున్న భూమిలో ఉన్న వేడి మొత్తం చల్లబడిపోతది మేడం
అవును మేడం నైట్ వస్తుంది వర్షం డేల మంచినే ఉంటుంది
అవును మేడం నైట్ పూట అయితే పడుతుంది మార్నింగ్ ఏమో వేడి ఎక్కువ ఉంది మేడం ఎండ తగ్గింది గాని వేడి మట్టుకు
అవును అదే ఇన్రోలు ఎండ గొట్టేసింది భూమిలోని వేడి పోగలేల్లిస్తాయి కొన్ని రోజులు
అవునువును మేడం ఏం తిన్నారు మేడం ఫుడ్
ఇంకా తిన్లే మేడం తినాలిగ
ఓకే ఏం తినలేదా ఇంకా
ఆ మేడం
ఏం తిన్నారు మేడం ఫుడ్డు
ఇప్పుడు మేము ఇ అవేంటి చక్ సకినాలు తీస్తున్నాం మేడం మా సకినాలు మాతో మా అక్క వాళ్ళ పాప పాప్పకి సారి ఫంక్షన్ అయింది అయితే అవి సకినాలు దీస్తున్నం అవి తినేసినం మేడం మీరు మీకు మీరు చేసుకుంటార మేడం సకి నాలు పండకి సంక్రాంతి పండకి
చకినాల్ అంటే ఏంటివి మేడం నాకు
తెలుసా మేడం మీకు సంక్రాంతికి చేసుకుంటారు మేడం చాలా చాలా మంది చేసుకుంటారు ఆ ఫేమస్ పండగా బాగా మనకి ఇక్కడ తెలంగాణలో సంక్రాంతి పండగ అంటే అప్పలతోను చేస్ కుంటరు బాగా అన్ని అన్ని పలహ అప్పలు అవి ఇవి అన్ని చేసుకుంటరు వెరైటీలు చేసుకుంటారండి అ ముఖ్యంగా చకినాలు ఉంటాయి అందులో ఆ మేడం
అప్పాలంటే ఎలా జేస్తారు అండి
సకినాలు అంటే ఇట్లా చూడతారు మేడం చుట్ల చుట్లు బియ్య పిండితోని చుట్లు చుట్లు చుడతారు
అవును అవును మేడం వాటిని చక్నాల్ అంటారా
ఆ మేడం
ఉమ్ వాటిని చక్నాల్ అంటారా మేడం
సకినాలు ఆ
ఉమ్ అప్పాలంటే ఏంటి మేడం
అప్పాలు అప్పాలంటే రోటీన్ గా వీటినే అప్పాలంటారు మేడం అంటే ఇట్లా ఒ గ్యారెలు ఉంటాయి గద మేడం పప్పేసి బియ్యం యేసి జేస్తరు ఇట్లా ఇట్లా పాపడలాగాంటాయి గారెలా వీటిని అప్పాలంటారు
ఉమ్ హు వడల్ అంటాం మేము ఇటు సైడ్
మీరు వడల్ అంటారా మేడం మురు కొంతమంది మురుకులు అంటారు మేడం
మురుకులు అంటారా వడలు సంక్రాంతి మూడవ రోజు వడలు ఆ మటన్ కూర గాని చికెన్ కూర గాని అలా చేసు
ఆ చేస్తారు మేడం అవును మూడో రోజు తాక కనుము రోజూ చేసుకుంటారు. ఆ రాతము హ భోగి భోగి రోజు ఏమో మ్ ఆ అవి స్వీట్ చేస్తారు మేడం పాలు పొగి ఇస్తారు
ఏం స్వీట్ చేస్తారు. మేడం భోగి రోజు
పాయసం అండుతారు మేడం
మ్ ఇంకా మేడం
ఆ ఇంకా సంక్రాంతికి ముగ్గులు వేస్తారు. మేడం కలర్ గా గొబ్బెమ్మలు పెడతారు ఆకిట్లో ఇక కలియామాక్క జల్లి గొబ్బెమ్మలు పెట్టి కళ ముగ్గులు వేస్తారు కుండలు పాలు పొగినటుగా ఆ మేడం
గొబ్బెమ్మల అంటే ఎందుకు పెడత సార్ మేడం ఇవి గొబ్బేమ్మలు
అంటే హ ఆవు ఇట్లా అవుప్ ఆవుతోనే అలంకరించితే మన ఇంటికి ఏమన్నా ఆ పలా అవి ఆవు పేడలు ఇట్లా పెడతారు. మేడం గొబ్బెమ్మల్లాగా పెడితే మన ఏమన్నా జిస్ట్ అన్నది అట్లా ఏమ్ హ నెగిటి ఏలర్జీ లాంటివి అవి రాకుండా ఉంటాయింట మళ్ళీ నెక్స్ట్ ఆ అవిఅంటి సంక్రాంతి ముందు అది ఒక హ హరిదసులు అనే వస్తారు. మేడం ఆళ్ళు అనుకుంటూ వల్లకి ఆ మ్ బియ్యమే ధాన్యాలు పెట్టడం అది ఒక సాంప్రదాయంగా అట్లా మళ్ళీ వి విత్తనాలు అన్ని రెండు మూడు ఆ గొబ్బమ్మల మీద గరికపోచ అవి గంజలు పెట్టడం ఏదో ఒక మంచి సాంప్రదాయం అండి ఆ ఒక లక్ష్మిీ లక్ష్మీ కటాక్షం అట్లా మంచి వస్తాది అని ఇంటి ముందుకి
హ్ ఉమ్
అట్లా ముగ్గు అలంకరించి అవన్నీ పెడతారు భోగి సన్నాళ్ళు చేస్తారాండి రేగి పండ్ల తోని పిల్లలకి అ దేవు నీ అనుగ్రహం కలగాలని విష్ణుమూర్తి ఆ మంచి అది అది పిల్లలకి మా మంచి ఆరోగ్యంగా ఉండాలని నిండు నూరేలుగా అట్లా చేస్తార్ అండి. అది బోగిపల్ల స్నానం చేపిస్తారు సంక్రాంతి ముందు భోగి రోజు చేపిస్తారు అవన్నీ మ్ మా దాంట్లో అవాణి చేస్తారండి మంచి అంటాయి. మళ్ళీ అప్పాలు సకినాలు చేస్తారు. అర్షలు చేస్తారండి. స్వీట్ అప్పాలు చేస్తారు. హార్సల్ బే బెల్లం పాకంతోని బియ్య పిండి వేసి వేస్తారు బాగుంటాయి. అవి అది సంక్రాంతి ఫేమస్ హార్సల్ హ్ మళ్ళీ అన్ని ఇగ స్వీట్లు త తయారు చేస్తారండి. ఇగ
మ్ సకినల్ చేస్తారు. అప్పాలు చేస్తారు. ఇంకా మేడం ఇవి స్వీట్ వి హార్సల్ చేస్తారు. బాచ్చాలు కూడా బాచ్చాలు ఎలా చేస్తారు. మేడం మీరు
అవి ఇది బచల్ అంటే ఇవి ఇప్పుడు శనగపప్పు ఉంది శనగపిండి ఉంది కదా మేడం శనగపిండి బెల్లం కలిపి ఆ అవి మిక్స్ మిక్ మిక్సీ చేస్తారు మేడం మిక్సీ చేసి ఆ బి గోధుమ పిండి ఇట్లా పల్చగా పిండి లాగా పిసికి దాంట్లో పెట్టి ఇట్లా
ఉ
చేస్తారండి బాగుంటాయి ఫీటో ఉంటాయి అది
బచ్చాలట్లా చేస్తారా మేడం మీరు
ఆ పప్పు ను ఉడ్కబెడ్తారు మేడం ఆ
మేమేట్లా చేస్తామంటే అదే పప్పును ఉడ్కబెట్టి బాగా మెత్తగా పేస్టు లాగా అయిన తర్వాత
బెల్లం బెల్లమేసి కలిపి ఇట్లా దాంట్లో గోధుమ పండి పిస్కి దాంట్ల పెట్టి ఇట్లా ఓత్తుతారు మేడం అదే చిన్న చపాతీలా చాలా బాగుంటాయి అవ్ను అదే అద్చేసుకుంటాం మేడం అది ఉగాద్కి చేసుకుంటాం మేడం బాగా మేము అట్ల ఉగాది పండగక్కి ఆ అట్లా బచ్చాలు చేసి స్వీటు అది చర్పతి చేస్తారండి బాగా ఉగాది చేస్కుంటారు అ-అదే ఆ సే అదే ఉగాది పచ్చడి అని తెల్సు గదా మేడం మీకు
ఏం చేస్తారు మేడం ఉగాది పచ్చడికి అంటే మామిడ్కాయ పచ్చడి కదా
ఆ ఉగాది పచ్చడి ఉగాదికి స్పెషలూ ఉగాది పచ్చడి అంటే ఆ చింతపండు ఐదు ఆరు రకాల ఆ ఏ ఇట్లా రకాలుంటాయన్నట్టు ఐద్రకాలు ఉంటాయి అవి ఆ స్వీటు పులుపు చేదు ఒగరు అన్నీ కల్సి ఆ ఆ ఒక ఒక పదార్థం అంటే ఆ అట్లా చేస్తారన్నట్టు అంటే అన్ని కల్సి ఆ-ఆ అదో కొత్త సంవత్సరండి తెలుగు సంవత్సరం అన్ని రుచులు మన నోటికి తాక్తే ఆ సంవత్సరం అన్నీ కష్టాసుఖాలన్నీ అనుభవస్తామని అన్ని కల్సోస్తాయని ఆ స్వీటుగ చేస్కోని ఆ రోజు తాగుతరండి
అంటే ఏమేమో అందులో చింతపండేస్తారు చక్కెరేస్తారా చక్కెర చింతపండు
ఎరా బెల్లమేస్తారండి ఫస్టు బెల్లం చింతపండు వేప చేదు కొంచెం వగరు కారం అన్ని కల్పి మిక్సైతాయండి ఓగర్ది అది అంతే అండి దాన్నేమంటారు ఆ
రేగి పండా
ఆహా లేదు మేడం దీన్ని ఏమంటారు మీ మీరు మిర్పకాయ అదేమో అదే మామిడికాయ ఉంటది కదా మేడం మామిడికాయ తూరుము ఆ పుల్లగా వేపకాయ వేపకాయ పూత చేదు రావడానికి
ఉ
దీన్నేమంటారు ఆ మిర్యాలు మిర్యాల పౌడర్ ఏస్తారు మేడం అవన్నీ మిక్స్ చేసి
ఉ తినగల్గుతారా మేడం మేడం అవన్నీ వేస్తే
ఆ ఇష్టం తాగుత కంపల్సరీ తగాలి మేడం ఆ రోజు తెలుగు సంవత్సర కం కాబట్టి అన్ని రుచులు నోట్కి తాకాలని కంపల్సరీ తావుతారు మేడం
అంటే అవి ఎంత తాగాలి మేడం ఒక గ్లాస్ నిండైనా
ఆ గ్లాస్ తాత్తే సరిపోద్ది మేడం బావుంటది మస్తు ఉంటది మ్ బావుంటది అన్ని నోటికి చేదు అదే అన్ని పులుపు కారం అన్ని తాక్తాయి ఆ రోజు తకదనేసి అన్ని ఆ అన్నీ ఆ కష్ట అంటే చేదు అంటే దానికి మీనింగ్ ఉంట తనిమేడం ఆ చేదు అంటే చేదూ చేదు ఏమన్నా ఉంటే తట్టుకోగల శక్తి ఉండాలని వీటంటే సంతోషకరమైన జీవితం గావాలని అట్లా కొన్ని కొన్ని ఈ దానికి ఇట్లా మీనింగ్స్ ఉండి అట్లా తయారు జేస్తరు అవు అది పచ్చడ ఆ రోజు కొత్త సంవత్సరం అన్నట్టు అదే అసలు మనకు మెయిన్ ఆ కొత్త సంవత్సరం అది హిందీలో ఆ మనకి ఇచ్చిన వేరే న్యూ ఇయర్ అంత చూడు అది మనది గాదు మీరు కొత్త కొత్త సంవత్సరం అంటే ఉగాది
ఉగాది జనవరి అంటే మనకు అది కొత్త సంవత్సరం కాదు కానీ ఉగాది కొత్త సంవత్సరం మాకు మొహర్రం నెల కొత్త సంవత్స రం ఇప్పుడు మొహర్రం గదా పీర్ల పండగ జూస్ స్తున్నారు గాదా పీర్ల పండుగ నుంచి మాకు కొత్త సంవత్సరం మేడం
ఆ మేడమ్
ఉమ్
తే మన తెలుగు రా మనకి హిందీ వాళ్ళు మనల్ని న్యూ ఇయర్ అని కొత్తగా పెట్టిపోయిడ్రు అలోహిన్ బ్రిటిష్ ఆ ఎన్నికట అప్పుడు మన తెలుగు ఏమో తెలుగు నెలల అంటే ఈ ఉగాది నెలల మేడం ఉగాది ఉగాది నుండి కొత్ సంవత్సరాలు స్టార్ట్ అయితయి అన్నట్టుగా అది
ఓకే మేడం ఓకే మేడం మీ విలువైన స సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం చాలా చాలా విషయాలు కూడా చెప్పారు క్లియర్గా ఓకే మేడం వర్క్ ఉంది మేడం ఉంటాను
ఆ ఓకే మేడం ఆ మే ఆ సరే మేడం ఉంటా